అం
ఆ గుడ్ మార్నింగ్ మేడం
ఆ గుడ్ మార్నింగ్ నండి.
ఆ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ కదా మేడం నవైడేస్ పిల్లలికి ఎడ్డుకేషన్ తొ పాటు డిసిప్లెన్ కూడా ఇంపాటెంట్ ట్ కద రెస్పెక్ట్, డిసిప్లెన్ ఎవ్రిథింగ్ ఇంపాటెంటు
నేర్పిస్సున్నర మరి మీ పిల్లలికి
అ నేర్పిస్సన్నామండి స్కూల్ నుండి స్టార్ట్ జేసాము.
ఓకే
ఒక ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ తర్వాత ఒకటి కాలేజ్కి ఎళ్ళిన తర్వాత ఫ్యూచర్ ఏముండాలి. ఏ పీల్డ్ కెళ్ళాలి అని గైడెన్స్ ఇస్సున్నమండి.
ఔను చిన్నప్పనుంచి ప్లానింగ్ చేస్తే అప్పడ వర గ్యా అవె సెట్ అవ్ తాయి ఏ టైమ్ లో ఏ చేయాలనేది. ముందే ప్రిపేరుగా ఉండాలి.
అవునండి టెన్త్ అయిపోన్ తత డిగ్రీ బ్యాచులర్ బీటెక్ టెక్నాలజ్ సైడ్ ఎళ్ళాలన్కున్న బీడీ సైడ్ ఎళ్ళాలన్కుంటున్నా అని కూడా ఇస్తున్నామండి. వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా కూడా అనేదే టా స్కిల్స్ తొ తే డిపెండ్ అయ్యి ఉన్నాయండి.
అవ్ నౌను.
ఎంసర్ జేస్నా కూడా ఇం ఇంజనీరింగ్కి కెళ్నా కూడా ఏ టూల్స్ అనేది అదొక పార్ట్ నేర్చుకుంట అటు జాబు వేకేట్స్ అవకాశాలనేవి ఫ్యూచర్ అనేది బావుందండి మల్టీ టాస్కింగ్ గు గ్రాఫిక్ డిజైనింగ్ ఇవన్నీ బావుంటయండి మీరండి.
నేన్ కూడా నేర్పిస్సున్నానండి, పిల్లలకి బట్ అ డిగ్రీ ఏసిల్ల టెన్త్ వేషన్ ననేది కానె కంటే మనకు నాలెడ్జి ఎంత వచ్చింది అనేది ఇంపాటెంటు స్కిల్స్ ఎన్ని ఉన్నాయాన్నయ దే ఇంపార్టెంట్
అవునండి.
ఎంత చదువుతె ఏమున్నాది మనిషికి నాలెడ్జీ లేనప్పుడు కొంత మంది మైండ్ సెట్ ఉంటది. మైండ్ సెట్ కొంచం డిఫరెంటుగ ఉంట అన్నట్టు, సా బి టెక్ జేంస్నా ఎ ఇ ఎమన్ టలు టెన్త్ చేసి నోని కూడా గవర్నమెంట్ జాబ్ రావచ్చు ఇంటర్ తో కూడా రావచ్చు బట్ బీ. టెక్ చేసిన వాళ్ళకి రావాలని ఇంట్రెస్ట్ ఏం లేదు కదా, సో వాళ్ళ నాలెడ్జ్ అదేం నేను కూడా చేస్తున్నానండి స్కిల్స్ నా అక్కడిక్కడ అదేచ్చ తున్నాను నేను కూడా ఆ నార్మల్గా అవే నేర్పిస్తున్నాను ఇప్పటి నుంచి
అవునండి స్కిల్స్ ఉండాలి. డిసిప్లేన్ ఉండాలి. ఫ్యూచర్ అనేది భయం ఉండాలి.
అ
చెయ్యాలనేది ట్రస్ట్ ఉన్నానండి చదువులతోటే కాదు వాటిపైన అన్నిటిపైనే ఒక ఒక ఐడియా అనేది ఉండాలండి ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏంటిదన్నది ముందే మ్యాప్ వేసుకోవాలండి ఆ మ్యాప్ ప్రకారము కావాలన్నాన్ మద్ ఎలాగూ చెప్పేట అన్ని వినాలే, వినాలే బెస్ట్ ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మనము ఓ పది మందిని అడిగి అదే విషయాలు తెలుసుకొని, బెస్ట్ అనేది మనం ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవాలి.
నేను కూడా అదే చెప్తున్నానండి. మా పిల్లలకు కూడా చాలా మంది చాలా రకాలుగా చెప్తారు అన్ని తీసేస్ తీసుకొని అందులో బెస్ట్ ఆప్షన్ టూ త్రీ, చూసుకొని తర్వాత మీకు నచ్చిన ఆప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందని చెప్తాను.
ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్ స్తారా సి. ఎస్. కి డిమాండ్ ఉన్నది సాఫ్ట్వేర్ అంటారు సాఫ్ట్వేర్ వొస్తే డౌన్ అయిత ఒక టాయే హైలోకి వెళ్తదండి బట్ స్కిల్స్ ఉన్నావన్ కో, స్కిల్స్ ఉన్నప్పుడు నిన్ను సాఫ్ట్వేర్ నుండి ఎవ్వర్ తీ సేయడానికి ఉండదండి మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు డిగ్రీ చేస్తాం డిగ్రీ గవర్నమెంట్ ఎగ్జామ్కి వెళ్ళాలంటే కోచింగ్కి వెళ్ళి సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయినా వచ్చు మనం నోట్ ఫికేషన్ వచ్చినప్పుడే చదువుకోవాలంటే కష్టం అండి ముందే ప్రిపేర్ అయి ఉన్నావా అనే సా మీకు ఎట్లాంటి ఫీ ఉండదండి బంద్
క్కదు నేను కూడా అదే చెప్తాన్నాను ఇగ పిల్లకి
అందుకేనండి మనము ఇదే నేర్చుకో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలండి నేను ఇది చదివిననే తక్కువ అంచనా వేయ్యకూడదండి ఎవరిని తక్కువ అంచన వయద్దు ఎవరి టాలెంట్ ని తక్కువ అంచనా వయకూడదు అట్లా మనల్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదండి ప్రతిదీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలండి మీరు కూడా మీ పిల్లలలకు అలానే నేర్పించండి
అదే నేర్పించింది నేను కూడా అదే నేర్పిస్తాను ఎలా ఎవతో ఎలా ఉండాల రెస్పెక్ట్ ఆ డాన్స్ లో ఇవ్వడి పిల్లల దగ్గర అదే చెప్పాలండి
అమ్మాయి అయిన అబ్బాయి అయిన ఇద్దరిని ఎక్వల్గా చూడాలండి నెర్పిస్తా ఈక్వల్ వర్క్ ఇవ్వాలి ఈక్వల్గా ప్రయారిటీ ఇవ్వాలండి అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ కూడా ఈక్వల్గా ఉంటుందండి ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్ అనేది ఉంటుందండి వాళ్ళు అదే విధంగా స్కూల్లో కాలేజీలో బయట వాళ్ళతో కూడా వాళ్ళ అదే రెస్పెక్ట్ తోటి ఉంటారండి పేరెంట్స్గ రెస్పెక్ట్ నేర్పంచండి
ఆ అదే చేస్తానండి
అది కూడా చాలా పొలైట్గా చెప్పిన వాళు వాళ్ళు అదే విధంగా పొలైట్గా రిసీవ్ చేసుకుంటారండి
ఆ అవునండి
వాళ్ళకి ఏదైనా తప్పైనా ఏదనా బాగా కొట్టద్దండి నార్మల్గా పొలైట్గా ప్రేమతోోటి పంపరింగ్ చేసుకుంటూ దగ్గర తీసుకొని వాళ్ళ కోసం ఎగ్జాంపుల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలండి
అవునండి అదే చేస్తానండి నేను కూడా నార్మల్గా కొట్టకుండా తిట్టకుండా వాళ్ళ తొక్కు దగ్గరలు తీసుకొని ప్రేమగా చెప్తానండి అంతే ఇంకే నస పెట్టినా కూడా ఉంటే చెప్పినా కూడా వాళ్ళు విన్నారు అది చెప్పిందిే చెప్పడానికంటే వంట ట చెప్ప మొదిలలేయడం బెట్టర్ నన్ను అడుగుతే
అవునండి వన్ టైమ్ చెప్తేనే బెటర్ ఊకె చెప్తే వాళ్ళకి వాల్యూ ఉండదండి
ఊకా చెప్పకుంటు కుర్చున్నా కూడా వాళ్ళు వినరు ఏం లేేదిగా
హ
డైలి డైలి వాళ్ళ యాక్టివేషన్ చూడాలి చేంజ్ అయితే వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ఎక్కంది ఏం చేస్తున్నారు అనేది ఒక వాళ్ళదిే వాళ్ళని ఒకసారి అబ్జర్వేషన్ పెట్టినం వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలుస్తది సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇలా ఉంటే వాళ్ళాలే అలా చేంజ్ అవుతారు అనేది చేయొచ్చు అన్నట్టు మన మైండ్ సెట్ ఉ బట్టి అబ్జర్వ్ చేస్తనే మనకు తెలుస్తుంది
అవునండి మనం మొత్తం టోటల్గా వేరే వాళ్ళకి అప్పు అయకపోతాం మనం ఎంత బిజీ ఉన్నాకూడా వన్ టూ అవర్స్ వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయాలి వాళ్ళ స్కూల్ కాలేజీలో అబ్సర్వ్ చేయాలి వాళ్ళు ఫ్రెండ్స్ తోటి మాట్లాడాలి వాళ్ళ మైండ్ సెట్ ఎట్న్నాది జన్ మైండ్ సెట్ వాళ్ళ ఫ్రెండ్స్ మైండ్ సెట్ ఎట్న్నారు వాళ్ళ మంచిోళ్ళ కాదా ఏడిగిపోతున్నారు ఏంటిదండి ఒకసారి పర్మిషన్ ఇయ్యాలండి రెండుసార్లు వద్దానాలి కానీ ఎందుకంటే వాళ్ళు చేసేక్ వెనిస్ మనకి నెగిటివ్ అయిపోతాము మనం మన మైండ్ సెట్ ఇంకోలా మారుతుంది మనం వొద్దన్న ఇంకొకరు కావును అంటుంది డైవర్ట్ అయిపోతుది వాళ్ళ మైండ్ సెట్ అప్పుడు ఇప్పుడున్న నౌ ఏ డేస్ చాలా మంది పిల్లలు ఇలాంటి మైండ్ సెట్ తోటి ఉన్నారు.
అవునవును
ఇప్పుడు మనం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వాళ్ళ కోసం టైం స్పెండ్ చేయాలి వాళ్ళ వర్క్ మనం స్టే చేయాలి వాళ్ళ వర్క్ మనం కూడా వాళ్ళతో పాటు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళ పక్కనే కూర్చోవాలి
నేను కూడా అలాగే చేస్తాను అండి మినిమ మాక్సిమం అయితే ఫోర్ ఫైవ్ అవర్స్ టైమ్ స్పెండ్ చేస్తాను. ఈవినింగ్ ఒక టూ త్రీ అవర్స్ మార్నింగ్ ఒక టూ అవర్స్ అవుతాయి ఇంకా సో ఇంగ తర్వాత నెక్స్ట్ వీక్స్ స్కూల్ కెళ్తారు కదా సో మనకున్న టైమింగ్స్ ఫైవ్ అవర్స్ సు సరిపోతుందండి ఇగ ఇగ మళ్ళ వచ్చి వాళ్ళు ఇగా ఒక త్రీ అవర్స్ వాళ్ళకు టైమ్ స్పెండ్ చేసి ఏం జరిగింది అట్మిషన్ స్కూల్లో ఏం జరిగింది అన్నీ కనుక్కొని
అవునండి మనం ఇంటికి వచ్చినంక ఫస్ట్ హోం వర్క్ చేయమనుకుంటే మనం తరిషా ఫ టీనో స్నాక్సో పాలు త కుంటూ ఈరోజు ఏం జరిగిందని వాళ్ళని అడిగి దానికి వాళ్ళ రియాక్షన్స్ ఏంటి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడికైనా అబ్జర్వ్ చెయ్యాలి వాళ్ళు ఏ విషయంలో భయపడతాలి ఏ విషయాంలో హ్యాపీగా ఉన్నారు
ఓకే వాళ్ళకి ఎలా ఉంటే నచ్చుతాము ఏం చేస్తే బాగుంటది అనేది చూసుకోవాలే
ఆ అవునండి
మ్మ్
ఆ అప్పుడు వాళ్ళ అదేనండి పిల్లల కోసం టైం ఎక్కువ స్పెండ్ చేయ్యాలి వాళ్ళ కాలేజీ రేస్లేనే వాళ్ళ తో పాటు మనం టైం స్పెండ్ చేసి వాళ్ళతో గేమ్స్ ఆడుతూ ఉంటే
మీరు ఏం గేమ్స్ ఆడతారు పిల్లలతోటి ఆడిపిస్తారు
ఆ క్రికెటు క్యారము
ఓకే
అష్ట చెమ్మా పచ్చీసు
ఒకే
అన్నీ ఆడుతూ ఉంటామండి
మ్మ్
దే అడిగి గేమలు చిన్న చిన్న గేమ్స్
ఆ నేను కూడా వాళ్ళతోటి చిన్న చిన్న వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఆడిపిస్తానండి. అండ్ కార్ట్యున్స్ చి బాగా చూస్తారు సో వన్ అవర్ టైమ్ ఇస్తే వాళ్ళు కార్టున్స్ చూస్తారు సో కొంచెం ఫ్రీడం కూడా ఇవ్వాలి కదా. సో వన్ అవర్ ఆ కార్టున్ చూస్తారు. ఇగా అప్పుడప్పుడు మూవీస్ అట్లా చూస్తూ ఉంటారు. డైలీ ఒక వన్ మూవీ అన్నా. కొంచం టైం పాస్ కోసం మంచి కొంచెం చేంజ్ కోసం మైండ్ రిలాక్స్ కోసం ఒక మూవీ అని ఆ కార్టూన్ చూస్తారు, మూవీస్ అని కాసేపు టీవీ చూస్త రు మొబైల్ కూడా కొంచెం వన్ అవర్ అట్లా తీసుకుంటారు.
అవునండి. ఇట్లాంటి గేమ్స్ ప్రతి ఒక్కటి వాళ్ళతోటి నేర్పించ అవునండి, డ్రాయింగ్ హ్యాండ్ రైటింగ్ కా కాంపిటీషన్స్ పెట్టాలండి. వాళ్ళకి హడ్ రైటింగ్ రైటింగు, డ్రాయింగు రీడింగు, రైటింగు చాన్సింగు
అవునండి. నేను కూడా అలాంటివి చేస్తానండి.
హ్ అట్లాంటి గేమ్స్ ఇయటం వల్లా వాల్లో ఇంట్రెస్ట్ అనేది పెరుగుతది అండి.
వాళ్ళ ఇద్దరి మధ్యలో పిల్లలు ఇద్దరికి కాంపిటీషన్ పెట్టాము అనుకో ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి
హ్ హ్ ఇట్లాంటి గేమ్స్ ప్రతి ఒ కటి నేర్పించడం వళ్ళా వాళ్ళో
అవునండి ఆ అదే అండి చాలా నేర్పియం మీ వల్లా చాలా నేర్చుకున్నానండి నెక్స్ట్ టైమ్ మా పిల్లలు కూడా అలా
పిల్స్ అవునండి స్పిల్స్ బాగడెవలప్ ఓ కే అండి.
థ్యాంక్యూ
థ్యాంక్యూ